హలో ఆ ఇప్పుడు వచ్చింది
మ్మ్ హ్మ్ ఏం
మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేసి బయటికి పోదాం రా తిరుగుందాం అంటుంటడు
ఎందుకు
ఏమో అట్లా తిరుగు వాద్దం అర్దంగా వెళ్ళి వాద్దం ధారా బోరు కొడుతుంది అ ఉంట
మ్మ్ మ్మ్ ఒక కప్పను
అహే టాస్క్లు చేయలే మల్లా అతియతోనాక్
అరే పది ఏత్ వే రూపాలరా పది ఏదో వెయ్యిపోను పది చేస్తే థౌజండ్ హండ్రెడ్ హ్మ్ వ టెన్ ఫర్టీ నైన్
మీకు రెండు వేలు వస్తాయా
అవును నీకు కూడా లే
కల్కి ఎయిటి రుపీస్ ఏ కథ రా చోటు
అయితే ఫిఫ్టీన్ స్కో అప్రాక్సిమేట్లీ
మ్మ్
ఫిఫటీన్ ఫిఫటీన్ ఫిఫటీన్ అంటే ఒక దాంట్లో ఇప్పుడు నైన్ అల్లా సిక్స్ అబ్బా సాలు తీరా నీకు ఏ బంగారు అయ్యో
బంగారం అంటావా
బై మిస్టేక్ వచ్చేసింది చెప్పు ఆ
అర్ధంమైంది బట్ మధ్యల వాయిస్ స్టక్ అయిపోయింది
అ అ
నువ్ ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయ్యాలినుకుంటే ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తావురా
ఫుడ్ మీద
హ్మ్ బంగారంం కొంటవనా ఏందీ ఇగ
నేనా ఆ ఆ ఆ ఆ బంగ్ బంగారం బిజినెస్ స్టార్ట్ చేసి
ఓ
ఇది బెస్ట ఆప్షన్ కదా
బంగారం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమస్తే నకు అంతగానం మందులో
ఓ మస్తు ప్రాఫిట్
ఫస్ట్ నువ్వు బంగారం కూడాండాలంటేే ఇక్కడ పైసలు ఉండాలి నేను అన్నది మంచి ఇష్ట బిజినెస్ బంగారం కాకుండా ఇంకేమైనా బిజినెస్ ఐడియాస్ ఉంటే
ఇదా మ్మ్మ్మ్ బిజనిస్ అంటే స్టాల్స్ పెట్టుకోవచ్చు
అదే ఇప్పుడూ బయట ఏదైనా మంచి డెవలప్ అయిన ప్లేస్ ఉంటది గదా నా కంపెనీ సీట్లబడి ఉంటై జుడు కంపెనీ సీట్లుంటై జుడు కంపేనీ ట్ల ఉంటాయి కదా దాన్దగ్గర ఒక స్టల్ ఏష్నమంటే పెట్టి ఒక కే ఎఫ్ ఫైన ఒక ఏదొక స్టాల్కు ఉ
పెట్టుకోచ్చూ
కెయితది కాపొతే ప్లేసు కొనాలంటనే దమ్ అయితది ఫస్ట్
ప్లేసే ఎందుకూ బయటా ఉన్నది కదా బయట పెట్కోవచ్చు వ్యాన్ల పెట్టి పెట్టుకోవచ్చు ష్
అది గూడా ఓకే కనీ అంటే ఇక మనం వ్యాన్లయితే బయట వాళ్ళు నిలబడి తినాల్సొత్తది గద
అవును
అందుకే ఎట్లాని ఆలోషిత్తాన్న వే ఊ
ఏమున్నదిగా రోజంత్ రోజం ఆ రోజంత కూసు సోన్ తింట్రా ఏమన్నా పది నిమిషాలట్ల కూర్సోన్ దింటరు ఏమున్నది మా అంటె రెండు మూడు చేర్లేయ్యాలె ఎందుకంటే మళ్ళా నిలబడి నిలబడు తరు గద ఈ కొంతమంది
అదే అహ్
మ్మ్మ్మ్
ఒక పదిరవై కుర్చులేత్తె సెట్ అయితదాడ
చాలు ఇంక చిన్న చిన్నయే ఇగ వంద కుర్చీల కాడికి పోతవేమో ఇగ
ఆహ హ్హా
అహ్ హ హా
వంద కుర్చీలకడికి పోతదా పోదంతగనం బోదు
పోతది పోతది
టీ ప్లేసుంటే ఏసుకోవచ్చు మంచిగా ఒక ఫిఫ్టీ చైర్స్ ఏసుకుంటే అయిపోతది గద ఒక ఎమ్ టీ ప్లేస్లల్ల కదా మార్నింగ్ ఏమో టిఫిన్స్ పెట్టాలె
ఆ పెట్టీ అమ్మ్
మార్నింగ్ టిఫిన్సూ చాయ్ స్నాక్స్ ప్రొవైడ్ జేత్తే వాళ్ళే మధ్యాహ్నం అంటె ఎండే ఉంటది కాబట్టి మధ్యాహ్నం పెట్టకున్న అవసరం లేద్ తీ
మీ నీ ఇలాంటోళ్ళ వల్ల వానికి మస్తు ప్రాఫిట్ వత్తది
అదే గని పైసలు కొట్టకుంట పోతరు కొందరు దొంగలు మరి వాని బిజిల వాడంటే వాడు అట్నించి అటు ప్లేట్ తిని ఆన్నే పెట్టిపోత ఆడు
అవును
చ్హ్ అందుకే ఏం జేయాలంటే ఫస్ట్ పైసలు కొట్టిచ్చు కోవాలె ఏ వాని పైసలు పొయినట్టు చెత్తానవ్ ఆనికీ
కరెక్టే ఫస్ట్ పైసాలు కొటి ఇచ్చకో అందుకే ముందే పేమెంట్ చేసి ఇక పోవాలి అని అంటారు మన మనం ఎప్పుడన్నా పోయినప్పుడు కదా
అదే
ఉ
తిరుపతిల ఎట్లా అంటే ఇప్పుడు తిరుపతి కడ ఆ
ఇంకేం చేద్దాం
ఇంకే ఇంకా స్టార్టప్ బిజినెస్ అంటే అది గోదరం పైన అనుకో స్టార్టప్ అంటే పెద్ద రిస్క్ తో కూడిన పైనది స్టార్ అప్ స్టాక్
బిజినెస్ లో లాస్ రావదు చు దేనికంటే దానికి స్టాండర్డ్ గా నిలబడాలి
అంతే మరి
ఉ ఏదైతే అయితది నిలబడి ఉండాలి లేకపోతే ఆ వచ్చే లాస్ కి కష్టం
ఆహా ఆహా ఆ
ముంద ఏమున్నది తెలుసా
నా ముందు ఏమన్నాది ఓ తేలుసా
ఉ
ఫినైల్
ఎందుక అది ఫినాయిల్
తుడవడానికి
చకో మరి గండ్ గండ్ క్లీ చే మషడి
పని చేసా అంటి వాళ్ళు వస్తారు కదా
ఆ
వాళ్ళు కింద ఫ్లోర్ క్లీన్ చేయడానికి అలా బకెట్ లో పోసుకొని తుడతా ఉంటారు ఇక
అవును మరి దడుతారు
టూ డేస్ కి ఒక్కసారి
మాక్ అది కూడా లేదు మరి మరి నెలకోసారి
చి చి చి మా దాంట్లో రోజు దుడుస్తారు నీట్గా ఉంటది మంచిగా ఇక్కడ ఎంత చెత్త వాడదు
ఇ అరింద ఇన్స్టిట్యూషన్ హాస్టల్
అ
మ అది ప్రైవేట్ హస్టల్ కానీ కొంత క్లీన్ చేయాల కూడా చేయించుకుంటారు కాగానీ ఇ ఓకే అని చేపిస్తారు ప చ వేసి ఇస్తారన కొందరు బద్దకం పైసలు పోతే దాసి పెట్టుకుంటారు వారని కోసం గడ్డ తీసుకుంటా ఉంటారు మీ
నీట్ గున్నా పర్లేదు ఎప్పుడో ఓసారి క్లీన్ చేపిచ్చినా కాని నీట్ గుంటే పర్లేదు
మ్మ్ మది మా రూమే
మీకు క్లీన్ చేయడం వస్ లేదురా మాకంటే వాష్రూమ్స్ అవి పక్కా క్లీన్ చేయాలి కదా
మ్మ్
మీకు క్లీన్ చేయకున్నా పర్లేదు మాకు పక్కా ఒక ఆంటీ అవాలి కదా టైమ్ అవన్నీ తీసుకోవాలి కాబట్టి పెద్ద టాస్కే ఉంటది మాకే
మ్మ్ హ్మ్
మ్మ్ అవున
డబుల్ డెక్కర్ బస్ ఎక్కినావ ఎపుడైన
నన్ ఎప్పుడన్ ఆహ ఆహ ఎక్కలే
హైదరాబాద్ లో ఉంటాయ ఇకపోయినా
ఎక్ దామ్ చిన్నగా అయింది
అదే నేను ట్యాంక్ బండ్ ట్యాంక్ బా ట్యాంక్ బాండ్ కడ ఉంటాయంట
అవునా
డబుల్ డెక్కర్ బస హైదరాబాద్ మొత్తం చూపిస్తారంట ఆ బస్ ఎక్తే
మొత్తం
ఆ
అది ఎక్కితే ఎంతని తిప్పుతారు
పైసలు కట్టతామను ఫ్రీ బస్ అయిన మేము
ఫ్రీ బస్ అయితే చెప్పు ఎక్కుతా లేపోతే ఎక్క
ప్రీ బస్ గాదదు మే పీడే
అయితే రాను
రాకపోతే గంతే ఇగా ఉత్తనే బస్సులో చూసుకుంటా ఉండాలి
చూసుకుంటా చూసుకుంటనే వస్తా పేమెంట్ అంటే కస్ట్ టమ్
ఇంగ్ అంతే ఇగ
మ్మ్ ఏం చేస్తున్నామ్
ఏంది కూడా అక్కడ కూర్చుండు ఎందుకు పడుకున్నావు అందులో పడుకోపో అని అంటుండు
ఆ
ఏమనుకుండా అందరం పడుకొపో అని అన్నారు
అంకులా
అన్న అన్న
అందరు వడుకున్నారు నువ్ వడుకో పో అంటుందా
ఆ
అన్నకేం తెలుసు మన బాధ
నే అదే చెప్పిన ఏ పో ఇకా ఫోన్ మాట్లాడయిపోయినంక పోయి పడుకోరా అంటారు
అందరు టైం అయిపోయి కదా టైం రాలేదు కదా అప్పుడే స్లీప్ వేస్తాల్లా అందరు
అమ్మో మా అన్న మంచిగా డ్రింక్ వేసున్నాడు
ఆహా
అందికే
కాదు డ్రింక్ చేతే అంత పర్ఫెక్ట్గా వచ్చి ఎట్లా పండుకుంటారు మీకు ఎట్లా సూజ ఉంటుంది
ఆ టెక్నిక ఒకే బాయ్ హలో